హలో వినిపిస్తుందా అండి నా వాయిసు మీ వాయిస్ క్లారిటీగా లేదు
ఇప్పుడు కనిపిస్తుందా అండి
ఆ ఇప్పుడు పనిపిపస్తుంది నమస్కారం అండి
అ నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఖాళీగానే ఉన్నారా
ఆ ఖాళీగానే ఉన్నానండి
మ్ ఒకే మనం ఇప్పుడు వాతావరణం గురించి తెలుసుకుందామ
ఆ తప్పకుండా అండి డేనిస్
వాతావరణం అంటీ ఆ అంటి ఇప్పుడు మనకి సీజన్ సమ్మర్ సి సీజన్స్ వస్త ఉంటాయి కదా ఋతువులు
ఆ దాని గురించి తెలుసుకోవాలని
ఇది సమ్మర్ సీజర్ కదండి ఎండలు ఎక్కువగా ఉంటాయ్
ఆ అవునండి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏమేమి పాటిస్తా ఉంటారు అందరు
ముఖ్యంగా బాడే బాగా చూసుకోవాలండి వాటర్ ఎక్కువ తాగుతుండాలే ఎక్కువ అంటే ఫ్రూట్స్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా తీసుకోవాలండి
ఓకే
వాటర్ మెలోన్ గాని దోసకాయ
వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేది తీసుకోవాలా అంటది
అవునండి బికాజ్ సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వేయడం వల్ల ఎండ అనేది మనకు అం త తగల్దండి ఎక్కువగా
ఓకే లైట్ కలర్ కాటన్ డ్రెస్సెస్ వేసుకుంటే మంచిది జేప్పార్
అవునండి మీరు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటు ఉంటారండి సమ్మర్ లో
నేను బయటికి వెళ్తే ఉమ్ ఒక అబ్రెల్లా ఒక వాటర్ ఒక హ్యాండ్ కర్చీఫ్ తీసుకోన్ వెళ్తానండి
ఓకే అండి
హైడ్రేటెడ్గా ఉండడం కోసం ఇవన్నీ వాడ్ పాటిస్తా అండి
అంటే ఇంగ ఎటువంటి ఫుడ్డు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదంటారండి సమ్ మర్లో
సమ్మర్ లో లైట్ ఫుడ్ గా లైట్ ఫుడ్ తీసుకోవాలండి ఈజీ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుంటే మనం ఓ ఓ తొందరగా డైజేస్ట్ అయ్యి మనకు బాగా ఫ్రీగా ఉంటాదన్నమాట
ఉమ్
మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటా ఉంటరు సమ్మర్ సీజన్ లో హెవీ ఫుడ్ అంటే స్పైసీ ఫుడ్ తీస్ కుంటారా లేకపోతే నార్మల్ ఫుడ్ తీసుకుంటారా
అంటే స్పైసీస్ ఫుడ్డు అనే ఫుడ్డు అనేది అవాయిడ్ చేయాలండి అలాగే ఎక్కువ అంటే ఆయిల్ ఫుడ్డు గానీ అంటే ఏదన్నా ఫ్రై జేస్ తింటాం కదండి అలాంటి ఫుడ్డు అవాయిడ్ జేయాలండి అది
స్పైసీస్ ఫుడ్ తీసుకుంటే ఎలాంటి తే అంటే ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సోస్తది
అంటే స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది ఎండకు ఉండడం వల్ల హీట్ అవుతుంది కదండి చాలా
ఆ అవునా
బాడీ అనేది వేడి చేసి మనకు ఫీవర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి ఎక్కువగా ఆ
ఓకే ఉమ్
అంటే ఎక్కువ శాతం మజ్జిగ తాగడం గాని
ఆ
అండ్ వాటర్ లేకి లెమన్ పిండుకొని కొంద్దిగా సాల్ట్ వేసుకొని తాగడం వల్ల చాలా మంచిదండి హెల్త్ కి
ఓకే
సమ్మర్ సీజన్ లో బ్లాక్ డ్రెస్సెస్ అలాంటివి వేసుకోకూడుదు అంటారు దాన్ మీరేలాగవ ఖండిస్తారు
అంటే బ్లాక్ కలర్ అనేది మనకి లైట్ ను అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందండి దాని వల్ల ఇంకా ఎక్కువ వేడేక్కుతుందండి మన బాడీ సాధ్యమైనంత వరకు వైట్ కలర్ ని వేసుకోవడం వల్ల వైట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుందండది సో మనకు ఎండ అనేది దాన్నుంచి ఎక్కువ ప్రభావం ఉండపోకుండా ఉ ఆ అంటే మీకు ఈ సీజన్స్ లో ఏ సీజన్ అంటే బాగా ఇష్టమండి
రైనీ సీజన్ అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే చానా కూల్ కూల్గా ఉంటది బాగా వాన బడిన్నప్పుడల్లా బాగా బజ్జీల్ బాత్రూమ్స్ తడిగా
అంటే వాన పడ్డానికి ముందుగా వచ్చే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి
ఆ మట్టి స్మెల్ అనేది చాలా బాగుంటుంది
అవునండి ఇంకా రెైనీ సీజన్స్ లో ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసారండి మీరు
రైైనీ సీజన్ అంటే మనకు అంటే ఇప్పుడు సడన్ గా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే బాన పడుతది అలాగా ఎక్కడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా వానపడడం అన్ ఎక్స్పెక్టెడ్గా ప్లాన్స్ అన్ని ఆ అంటే
అంటే మన ప్లాన్స్ అని ఫ ఫన్ చేసుకోవాల్సి వస్తు
ఆ అంటే రైనిస్ సీజన్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ కూడా ఉంది అడ్వాంటేజెస్ అంటే మంచిగా ప్రతి ఒక్కరికి బాగా వాతావరణం అనే చల్లబడుతది ఆ క్లైమేట్ అనేది చాలా బాగుంటది అనమాట అది వానచ్చ్ ముందర పక్షులు గాని ఆ నేచర్ అనేది మొత్తం డిఫరెంట్ వైపుకి వెళ్ళిపోతది మాట తర్వాత వానచ్చి వచ్చి ఆ వానలు నీళ్ళలో నడచాలంటే చాల అసౌకర్యంగా ఉంటదన్నమాట ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వాటర్ వచ్చి ఉంటాయండి పొల్యూటెడ్ అయిపో ఉంటాయి అనమాట మరి ట్రావెల్ చేయాలనే ఇబ్బంది అవుతందినమాట ఇంకా విలేజెస్ అతే చాలా గోరంగా ఉంటది
పడేటప్పుడు చాలా మంది వానలో తడవడానికి ఇష్టపడుతుంటారు కదండి
ఆ తడవడానికి ఇష్టపడుతుంటారు కానీ అలా చెయొచ్చు కొద్దిసేపే బాగుంటది ఎక్కువసేపు బాగుండదున్నమాట మరి డిసీజెస్ ఉన్నా అంటే జలుబు చేయడం కానీ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ అలా వస్తా ఉన్నారు మీకు స్ప్రింగ్ సీజన్ అంటే ఇష్టం ఉండదు
ఆవునండి నేను అం
అంటే అంటే రైైనీ సీజన్ వింటర్ సీసన్ హార్మను స్ప్రింగ్ సీసన్ అనేది నచ్చుతాదా నచ్చదా మీకు
ఎక్కువగా నచ్చ నాకైతే సమ్మర్ సీజనే బాగా నచ్చుతుందండి
సమ్మర్ సీజన్ అయితే హాలిడేస్ వస్తాయి అందరూ గెట్ టుగెదర్ గా ప్లాన్ చేసుకోవచ్చు నమాట సమ్మర్ సీజన్ అయితే
అలాగే డైలీ ఆఫ్టర్నూన్ ఈతకి వెళ్ళడం కానీ
ఆ స్విమ్మింగ్ పూల్కి ఆ అవునండి ఈతగొట్టడము ఆ బాగుంటది సమ్మర్ సీజన్ అంతా ఫ్రెండ్స్ అంతా కలుస్ తాము ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర మీట్ అవుతాము బాగ ఎంజాయ్ చేయొచ్చు అంటే
బాగుండొచ్చండి అంటే అప్పుడు ఉండే వెదర్ కానీ క్లైమేట్ ఈవినింగ్ టైమ్స్ అలా ఎక్కడ అన్నద్దు అంటే ఇష్టమ అండి బాగా మీరు అండి అలా ఏమన్నా వెళ్తుంటారా ఈవినింగ్ టైమ్స్ ఇక్కడకన్నా
ఈవినింగ్ టైమ్స్ అంటూ నేను ఇక్కడికి వెళ్ళను అండి మేం చేసుకు బయట తిరుగుతాను అంతే అయిపోతాను జస్ట్ కొద్దిసేపు గ్రౌండ్కి వెళ్తాను గ్రౌండ్లో ఎంజాయ్ చేసి వస్తా
అ ఇంకా ఓకే ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ఉన్నాయాండి వింటర్ సీజన్ లో కానీ ఇంగా హలో హలో హలో